హలో
నమస్కారమండి
ఆ నమస్కారం అండి బాన్నారాఅండి
ఆ బావున్నామండి మీరెలా ఉన్నార్
ఆ మేము బావున్నామండి బొంచేసారాఅండి
ఆ బోంచేసామండి మీరు బోంచేసారా
ఆ బోం చేసినామండి ఏమ్ఏం తిన్నారండి
అన్నము సాంబార్ తిన్నా మండి అంటే మీరు
నేను అన్నము పప్పు పెరుగండి మ్ ఏమండి ఎక్కడ వెళ్ళలేదా బయటికి
అ లేదండి కాలేజ్ అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చాను
అవునులేండి
మీతో కొద్దిసేపు మాట్లాడవచ్చాండి ఫెస్టివల్స్
అండి
అంటే మీతో కొద్దిసేపు మాట్లాడొచ్చా పండగల గురించి అలా
ఆ ఆ మాట్లాడండి పండగల గురించి
అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా పండగలు జరుపుకుంటాం కదండి
ఆ
ఓ ఓ కులం మతం అంటే కులాన్ని మతాన్ని బట్టి కొన్ని పండగలు అనేవి ఉంటాయి
మ్మ్
నా తెలుగు వాళ్ళు ఎటువంటి పండగలు ఎక్కువ జరుపుకుంటారు ఏమన్న చెప్పగలరా మీరు
మనోళ్లండి సంక్రాంతి
ఆ ఉగాది దసరా హలో
ఆ చెప్పండి
ఉగాది దసరా ఆ మళ్ళీ గా గణపతి పండగ సి శ్రీరామనవమి రామ్ శ్రీరామనవమి హనుమాన్ జయంతి
అలా చాలా పండగలు జరుపుకుంటాం కదండి తెలుగు వారు
ఆ తెలుగు వారికి చానా పండగలు ఉంటాయండి మనకి
అందులో మీకు బాగా ఇష్టమైన పండగ ఏదండి
ఇష్ట ఇష్టమైన పండగ గణపతి పండగ అండి
అవున
మ్మ్
నాకైతే సంక్రాంతి పండగ అంటే బాగా ఇష్టం అండి చాలా
మీకా అండి
అవునండి
ఆ కొంచెం వివరిస్తారా అంటే దాని పండగ గురించి
ఆ మా సైడ్ సంక్రాంతి పండగ అనేది బాగా జరుపుకుంటాం మేము త్రీ డేస్ ఉంటుంది పండగ అంటే భోగి సంక్రాంతి కనుమ అని త్రీ డేస్ జరుపుకుంటామండి సంక్రాంతి పండ కనుమ
ఆ
మొదటిగా భోగి రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తాము
మ్మ్
ఆ బోగీ మంటలు ఎందుకు వేస్తాం అనగా అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్ త వెళ్ళిపోయి మనం కూడా పాజిటివ్ గా ఆలోచించాలి అలా ఉండాలని చేస్తాం
మ్మ్
ఇంగ రెండో రోజు సంక్రాంతి నాడు మాములుగా అంటే సంక్రాంతి పండుగ మనకు పంట చేతికి వచ్చిందని ఆనందంలో జరుపుకుంటామండి
మ్మ్ మ్మ్
అలా రకం అంటే సంక్రాంతి పండుగ నాడు మామూలుగా ఆ త్రీ డేస్ చిన్న పిల్లలకి కొన్ని పండ్లు తలపై పెట్టి స్నానం చేపిస్తారు కదండి
ఆఆ రేణి పల్లు రేణి పల్లు పు
ఆ అవును ఆ చెరుకు ముక్క ఇలా అన్నీ
పండ్లు కొన్ని పండ్లు ఆ తల మీద పెట్టి కూర్చోబెట్టి పోస్తారండి.
అవునండి.
ఆ ఇంక
ఇంకా రైతులకు అంటే ఉపయోగపడి ఉంటాయి కదండి వ్యవసాయంలో
ఆ
వాటిని బాగ కడిగి వాటిని అంటే వా వస్తువుల్నే కాని దైవంతో పూజించి పూజ చేస్తామండి ఆ రోజు.
ఉండు పనిముట్లు మడక
ఆ ఇంకా ఎద్దుల బండి, ఆవులు అవన్నీ
ఆవులు
ఆ అన్ని దాంలకి పూజిస్తారు ఆ రోజు
ఇంకా మీసైడ్ వినాయకచవితి మీరు ఎలా జరుపుకుంటారు చెప్పగలరా మాతో కొంచెం
మేమంటే మేము మా మేం మాఏరియాలో వచ్చి మక్కల్ అండి. మేమం అంత ఒక ఏరియాలో మేమంతా ఏరియాలో ఆ కులానికి అతీతంగ అందరూ కలిసికట్టుగ చందాలు చేసి హలో
ఆ చెప్పండి.
ఆ మీ మా ఏరియాలో అందరుతో ఆ చందాలు తీసుకొని, అందరు చ మేము ఎంతోమంది చందాలు వేసుకొని బయట అంత కలెక్షన్ చేశి ఆ ఆ విగ్రహాలు ఉండేసాటికి పోతామండి స్టా ర్టింగ్లో విగ్రహాలు ఉండేసోటికిపోయి విగ్రహం చూసి మనకు నచ్చితే అడ్వాన్స్ కట్టి ఆ వస్తాము వచ్చినంక వచ్చినంక పండగ రేపు అన్నట్ల మళ్ళీ పోయి ట్రాక్టర్ తీసుకొని పోయి హ్ ట్రాక్టర్ తీసుకొనిపోయి ఫుల్ ఫుల్ పేమెంట్ కట్టేశి వినాయకుని ఎత్తు కొచ్చి ఒక గుళ్ళో పెడతామండి గుళ్ళో
ఆ
ఆ గుళ్ళో పెట్టి ఇంగా మేమంతా ఆ పందిరి ఏస్తామండి పందిరి.
ఆ అవునండి.
నగలు తెచ్చుకొని నగలు తెచ్చుకొని మెజర్మెంట్ కొలతలు చూసుకొని ఆ
అ
నగలు బూంచి మళ్ళీ టెంకే పట్టలు మళ్ళీ తరలు పట్టలు అన్ని వేసి డెకరేషన్ చేసి లైట్లు వేసి ఆ వెనక్ వెనకప పక్కన విగ్రహం కొట్టు పెడతాం కబట్టి వెనకడ పక్కన డిజైన్లు ఎస్తామండి డిజైను
డిజన్ ఏసి ముందర ముందరొచ్చి వాటర్ వాటర్తో వాటర్తో లైట్లు అండి
ఆహ
ఆ అవి పెడతాము మళ్ళీ మరుసనాడు అందరము స్థలస్నానం జేసు కొనొచ్చి ఆ మనం అంతా గడ్డి అన్నీ పెట్టింటాం
గరకా అలా
ఉ గరక గరక అన్ని తెచ్చి పెడతాము ఇంగ అక్కటి నుంచి మా స్నానం జేసి ట్టి అగ్గో మనం వినాయకునికి ఆ కనపడకోకుండా ఒక పంచ కట్టింటామండి
అవునవును అంటే మొహం ఎవరు చూడకూడదని అలా
మహం ఎవరు చూడదని అక్కటి నుంచే కట్టుకొనొచ్ చింటామ్ మనం తెచ్చే సాట్ నుంచే తెచ్చి ప్రొద్దున్నే అందరూ స్నానం జేసి వచ్చి అక్కట్ నుంచి మన న మందిరం ఉంది మన మందిరంలోకి పెడతాం తెచ్చి
అవునవును
మందిరం పెట్టి పూజారిని పిలిపిచ్చుకొని ఆ రోజు
అవును
పూజారితో మనం తెచ్చిన టెంకాయలు పూలహారాలు కల్చము అన్నీ ఆడపెడితే పూజారి మంత్రాలు చదివి ఉమ్
ఎన్ని డేస్ జరుపుకుంటారండి వినాయక్ చవితి మీ సైడ్
మేమా మేమండి ఫోర్ ఆ ఫైవ్ డేస్ జరుపుకుంటామండి
ఆ
ఊ
మా సైడు అంతే అండి కొన్ని చోట్ల త్రీ డేస్ కొన్ని చోట్ల ఫైవ్ డేస్ జరుపుకుంటామండి
ఆ కొన్ని చోట్ల ఆ ఇంగ తొమ్మిది రోజలు కానీ జరుపుతారండి
ఆ అంటే ముందుండే అండి ఇప్పుడు పోలీసోళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు కదా ఎక్కువ
ఆ ఆ ఇప్పుడంతా ఐదు రోజులకి మూడు రోజులకే అండి
అవునండి
ఉ గలాట్లు అయితాయని అందరుకీ ఇబ్బందులని ట్రాఫిక్ జామ్ అంతా ఇబ్బంది అని
అలా మేము లెవెన్ డేస్ ఏమో పెడుతుంటిమండి వినాయకుడిని మేము
అవునులే
ఇప్పుడు ఇంకా కరోనా టైం నుంచి ఇంకా ఫైవ్ డేసే అండి
ఊ కరోనా నుంచి ఫైవ్ డేస్ అంత
అవునండి
ఇంగ మేము ఇంగ రోజు అంటే రోజు ఒక ఇంట్లో నుంచి ఒక ఒక స్వామి కి ప్రసాదాలు
మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తారు కొన్ని చోట్ల
ఆ
మార్నింగ్ ఒకరింట్లో మార్నింగ్ ఒక ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ ఒక ఇంట్లో ప్రసాదాలు తెచ్చి స్వామికి పెట్టి ట్టి ఆర్తిచ్చి వచ్చినోళకి ఆర్తిచ్చి దేవునికి ఆర్తిచ్చి చేసుకొని
అ
ఇంగ నైట్ ఏమంటే ఫోగ్రామ్స్ డి గుడి ముందరా మందర మిందర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏదన్న పెడదామని ఆ లా లాస్ట్ లో డీ జే అండి వినాయకుని నిమజ్జం చేసేటప్పుడు ట్రాక్టర్ దేచ్చుకొని ట్రాక్టర్ కంతా డెకరేషన్ ఇచ్చి
అ
ఆ అంద్రూ కలిసి వినాయక్ కున్ని టాక్టర్ ఉమ్ టాక్టర్ లోపల కూర్చోబెట్టి ఉమ్ మట్ ళ్ళీ ఇంగ అందరికీ బ్యానర్లు బ్యానర్ టీషర్ట్లు
టె ఇంకా అలాగని చేస్తారు గదా బ్రో లాస్ట్ రోజు
ఉమ్ లాస్ట్ రోజు డీ జె లు పెట్టి
ఆ
డీ జే పెట్టి అందరూ బాగ అందరూ కలిసి గట్టిగా అండి అందరూ బాగా జరుపుకుంటాం లాస్ట్ కి మేము అంతా సం మా ఏరియా ల సందుసందుల ఊరేగిస్తాం
అవునండి అంటే ఊరంతా తిప్పుతాము వినాయ్
అవ్ ఉమ్ ఊరంతా తిప్పి మళ్ళీ ఇంగ మనము ఇంగా డ్యామ్లో తీస్కుపోయి నిమజ్జం చేస్తామండి
అవునా
ఉమ్ మీరు అంతేనండి మీరు
ఆ మా సైడ్ గడ అంతే అండి టే వినాయక తానగాని బా హడావిడి ఉంటుంది అంత రెండు రోజుల ముందుగానే పందిర్రెడీ అవ్వడానికి అన్ని టెంకాయ, పసుపు
ఉమ్
గెలలు అరటి గెలలవన్నీ కొట్టకచ్చి
హ
ఇంకా పందిర్రెడీ చేసి ఇంకంతా మీరు చొప్పిన విధానంగానే అంటే అన్ని బా ఘనంగా చేస్తామండి ప్రతి రోజు
అవునండి ఆ
ఇంక నిమడ్జనం రోజు ఇంగ ఊరు అంటే మా ఏరియాలో వాళ్ళ అందరుకీ అన్నదానం చేయడం
హహ్మ్
ఇంకా బాగా అంటే లడ్డు వేలంపాట అండి బాగా ఇన్
ఉమ్ ఆ లడ్డూ వేలం పాట మేము పెడతామండి లడ్డూ వేలం పాట రొండు పెడతామండి ఒకటి తోడు లడ్డు అని తోడు లడ్డు ఒకటి ఒకటి వేలం పాటకు ఒక లడ్డు ఉమ్
ఇంకా మా సైడ్ అయితే మొహరం గాని మేము బాగ జరుపుకుంటామండి
ఉమ్ మొహరంగానండి ఆ
మొహరం మా సైడ్ ఒక వన్ వీక్ అలా జరుపుతామండి పండగను
అవునవునండి
అంటే పీర్లు అనేటివి కూర్చోబెడతరు కనీ బాగా జరిగేదంటె లాస్ట్ త్రీ డేస్ అలా బాగా జరుపుతార్ కరక్టది
చించరిగత్తి పెచ్చరిగత్తి అని ఉంటాది రొండు ఉంటాయి
అహాహ
ఆ దాంట్లో లాస్ట్ రోజే బాగో బాగు జనాలంతా కలిసి, పానాకాలు అంత తీసుకొస్తరు. ఆ జల్ది రోజు అండి ఆ బా గుండెంలో దిగుతారు పీళ్ళెత్తుకొని ఉ అండి. మీరు కానీ అంతేనండి మీ సైడ్ కానీ అంతేనా?
ఆ మా సైడ్ గాని అంతే అండి.
అవున్లేండి.
అంటే ఇంకా లాస్ట్ లో అవన్నీ ఇంకా మా ఊరికి కొద్దిగా దూరంలో చెరువు ఉంది
ఉ
ఇంకా ఆ చెరువులోకి తీసాపోయి అవన్నీ అంటే మాములు దండహారాలు అన్ని వేసింటారు కదండి
ఔనండి
అవన్నీ చెర్లేకి వేసేసి ఇంకా అవి బాక్సోటి తీసై వెంట రండి వాళ్ళు కన్మించే
ఆ బాక్స్ లేకి అవన్నీ, మళ్ళీ పెట్టేసి నేస్టియర్ వరకు అట్లే బెడతారండి పీర్లన్ని.
అవునండి. సు సరెండి ఉంటా అండి.
హౌ ఒకే అండి
ధన్యవాదలండి
మీకు కూడ చాలా ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు చెప్పారు.
ఆ సర్ సరేండి ఆ